ఏంచేస్తావ్
హలో అక్క హ్మ్
చేస్ ఏంచేస్తురు
ఏంలే అక్క ఖాలీ ఖాలినే అక్క మీరు
ఆ ఇప్పుడే అన్నం దిన్న ఈరోజ్
ఊహు కొత్త మూవీస్ ఏం వచ్చినై
కొత్త మూవీసు డౌన్లోడ్ కాట్లేవ్ రా
అవునా
యాప్లోకి రాలేదు ఇంకా ఓ కొత్త మూవీస్ అంటే టే అప్పటియే ఉన్నాయి అంత గొప్ప ఏం రాలే ఇంకా
పొద్దున్నే ఓగొడవైతంది మీ బజార్ కెళ్ళి
ఆ బజార్ ఆ ఈ మా ఇంటి పక్కన మా ఇంటి ముందు నా అమ్మమ్ లేదా
ఆఆ ఆ
ఆ అమ్మోమ్మోను అటుూ మా మా రిలేటివ్స్ ఉన్నారుగా
ఆటో తోల్తాడు
చల్ చ ఆహా అదయింది అదేమో అక్కడయింది గొడవ ఆటో తోలెటోళదేమో ఆ ఇటు రక్స్తతవాళ్ళ ఇంటి ముందుట ఒక ఆముంటది జుడు
మా రిలేటివ్ అమా
ఆ ఆ ఊను ఆమె ఇగ పెట్టుకున్నారా టెన్ లో దానికన్నా ముందు ఇట్సైడు ఒక ఇట్సైడు ఒక గొడవైంది పొద్దుగాల్నే
దేనికి అవుననుకో అరిషీరుగాని మా అప్పుడు మా దాంట్లో మా ఇంట్లో గొడవ అయి మేమ్ పట్టించుకోలే
నేన్ పొద్దుగాల్ లేేసరికి మీ ఇంటి కడ గొడవైతాంది ఆ మళ్ళా నేన్ బ్రష్ చేద్దాం అనే సరికి బయటికి మా పక్కనే గొడవైతంది ఏంటి రా అన్ చూస్తే ఏదో వందరుల పని గురించి అట
హూ
మా ఇంటి ముందు ముస్లమ్మ ముందిగ
ఆ
మా చెల్లె వాళ్ళ ఫ్రెండ్స్ లేర వాళ్ళ నాయనమ్మ
ఆ ఆ ఆ
మా రిలేటివ్స్ ఆయనని ఏమో అన్నాడట ఆయనే అబ్బాయికి వేసుకొని వచ్చి నువ్వు ఆయనతోటి ఏం చెప్పావు అడుగుతుందా ఏదని ఆయన అడుగుతాడు నేనే ఏం చెప్పలేదు ఇది పాలకు పోయి వచ్చిందని ఇమ అంటాన్ది
ఉ
మళ్ మళ్ళీ ఆయన బండి వేసుకొని ఎటో పోయిండు మ వాళ్ళ అమ్మ తోటి ఈమె వేరేటోలతోటి చెప్తాఉంటే ఆ
ఓ ఈననా ఆమన
వాళ్ళ నాన్న ఇన్నడు ఆ అమ్మమ్మ వేరేటోలతోటి చెప్తుంది
ఆ
అయ ఆయన ఆయనకి పెళ్లిగాకు బోతుడు అది ఇదని అంటాఉంది మరి ఎంత ముందు వచ్చుకోలే ఒత్తార ఆమె అటు పోయి చెప్తంటే మా ఇంటెనుకున్న మా ఇల్లుఎనకలున్న అన్నయ్య వాళ్ళని గద్దగ్గగానిలబడి ఆయన విన్నాడుంట వాళ్ళ నాన్న
ముస్లిమ్స్ ఆయన
ఆహా కా కాదు మా రిలేటివ్స్ తాతా ఇన్నాడట
ఉ
ఇప్పుడు మా మ ఇంటి పక్నా అమ్మమ్మా వాళ్ళ వానికి పెళ్ళి కాకుండానే పోతాడు అని అంటా అంటే అ తాత విన్నాడట
ఆహా
వినేసరికి నువ్వేం మాట్లాతావనవ్ అని చీరసేపు కూడ వెేయింది అది గూడ
అవునా ఇందక కొర్ర కుంటా పోతంది ఆమనే
అవునా
నా ఏం నా ఏమడబడతారు మోర అనుకుంటా విట్కుంటా పోతుంది
ఆ వాళ్ళ మరి అడ్డగురు ఈమె కూడ మాట వదిలిపెట్టిపోతుందా వదిలిపెట్టిసరికి ఆయనే ఆయిన కూడ బానే ఉన్నాడు
ఎనక ముందు చూసుకోవాలే
ఆ మనదే మంచిది అనడం ఆయనే బానే అన్నాడు
అదే వాళ్ళ మనవరాల్ని కూడ అన్నాడటగ
మరి ఇమ అన్నాక ఆయన అన్నాడు మరి ఏం చేస్తడు అనకుండ ఉంటాడా
ఇంకా నయం వాళ్ళ అమ్మ లేదు వాళ్ళ అమ్మ ఉంటే జుట్టు పికి కోరి పూజ
వాళ్ళ అమ్మ కూడ ఉండింది కొంచసేపు ఊరితే వాళ్ళ అమ్మని వాళ్ళ ఆయన లేడు ఇంకా అసలా
వాళ్ళ అమ్మని వాళ్ళ నాన్న తీసుకోపోయిండ
ఆ వాళ్ళ అమ్మని తీసుకొని పోయిండు ఏడ పనులు ఎక్కన ఇంకో వాళ్ళ ఇంటికి పస్తా ఉంటోంత మీద మాట్లాడడాందో అవును ముట్లా అమ్మ అని ఆయన బాగానే ఇకొని పోయిండు ఆ తాత అమ్మమ్మను తీసుకొని పోయిండు రా
ఆ తాత వాళ్ళు ఇద్దరే కదా తాత అమ్మమ్మ అన్నది ఇప్పుడు ఇద్దరే ఉంటారు
అవును
ఆహా
ఆ మీ తాత అమ్మమ్మ కాదు మా తాత వాళ్ళు మా చుట్టాలున్నారు కదా
ఎక్కడ ఎక్కడ కోటర్స్ వెనక ముందు
ఆహా వాళ్ళగాదు మా ఇల్లు ఎనకల లేరా
హ
మాక్క బీడ్డ మాక్క బీడవాలంటి పక్కనా లేరా వాళ్ళు మూడు నాలుగు గొడవలు అయినయి
ఓకే ఓకే అటు కామల్ల బజార్ కెళ్లి కట్టిల్లు ఇల్లు
ఆ ఆ వాళ్లు
వాళ్ళ నేను గీళ్ళనుకున్నా
వీళ్ళదో కీసా వీళ్ళది ఇదయింది వాళ్ళది ఆడదయింది
ఆహా
ఈ గొడవ సగం అయింది అయినాక లోపలకి వస్తున్నాం వాళ్ళ గొడవ అయితాంది అని బయటికిళ్తే ఆడ గొడవ అయితాంది వాళ్ళ గొడవ మాకేరు మళ్ళ లోపలికి వచ్చి సరికి మళ్ళా ఇక్కడ గొడవ ఏమంటారు తెచ్చిందనమాట
హ
ఎక్కువ అయి మళ్ళీ ఇడ బాగానే పెద్దనే గొడవ అయింది ఇక ఆయన అటు పోయింది ఇది ఇటు పోయింది ఇగా ఆమె ఏముంది అ బాలర్ తీ బలరు పోతూనే ఉంటది ఉంట ఇ ఏంటంది ఇవాళు మాట్లాడతారా చిల్లరల్లర మాట్లాడితే ఎవరైనా ఏం మా సైలెంట్ గా చూస్తారు అసలు పట్టించుకోనే పట్టించుకోరు ఆ బజార్ల
చూసుకోవాలి వెనక ముందు ఏంది అని
అనవసరమైన గొడవలు
ఆ వెనక ముందు చూసుకోకుండా మాట్లాడితే ఇప్పుడు ఆమెదే తప్పయే
ఆ
ఇప్పటికే పెళ్లి కాట్లేని ఎడుతాల్లు పాపం ఈమె ఇప్పుడు అదే మాట మళ్ళ
ఆ మళ బుస్సు వాళ్ల పోయి వాళ్ళ నాన్న ఇన్నడట మా చెల్లె చెప్తాంది అనే స్టార్టింగ్ ఉన్నాడట అయమకలా ఏమంటారు ఆ తురుకోళ్ల అన్న ఇంటెనుకలా అద దొరసాని ఉన్న ఆ నా పెద్దమ్మ ఆడ నీల్బడుతు వాళ్ళిద్దరి చెప్పుకుంటా చేసిన్నాడు చెప్తాండు ఈనే విన్నాడు అట
ఉమ్
ఇ ననే ఏకంగా అ సర్పంచ్ కాడికి పిలిపిస్తాన్నాడు వాళ్ళ నాన్న
ఎందుకు చెప్పు ఇమ కుంది గిత్తతో వండి తినక ఇద్దరు అన్ని కావాలి ఇది రింగ రింగా తిరుగుతది ఈ ఎండకు కూడా బానే తిరుగుతదామా
ఆ ఇప్పుడు మేము కూలరేసిన అనుకో ఒకటే ఒకది డోర్ కొడతా ఉంటుంది కోసేపు ఈడ పంటది మళ్ళ పండుకుంటది సల్లగా కూలర్ గలుస్తాందని విండు వదిట్లే మా లేదు
ఉమ్
ఆయన ఇండడు ఆయన బానేదిట్టలేదు సర్పంచ్ గారు సది నన్నెడు మరి సాయంత్రం పూరా అయి
ఉమ్అయితే అంటాను మనోరాల అన్నాడు నాకు సంబంధమా దాన్ని ఇష్టం అట దానిది ఏదన్న ఉంటాన్నా అలా నేను ఏమనలేదమ్మా అండి అన్నది ఇక ఆమె ఏమన్నద మనం వినలేదు కదా
ఆల్రెడీ ఆయన అన్నాడు దోసా మీరుం జరగల అంటే ఇం నా ఆయన
మీ ఇప్పుడు లైవ్ లా ప్రూఫ్ ఉన్నాక ఏం చేస్తారు అక్క
ఆ ఇగ ఈవ ఇంటిే ఉంటవరా ఎవ్వరి విషయం వాళ్ళ విషయం మన విషయానికి వచ్చినా సరే అందులే అన్న అంటది ఆ నేను అట్ల అన్లేదమ్మా దోట వేరే మాటా అన్నాన్ అంటది
ఆ
నిను ఇది ఇడతరి రేవింద నిే తిట్ల నిన్నెప్పుడు తెట్ల బలేతు అంట ఇప్పుడు ఇప్పుడు మాట మారుతుంది ఆడా ఒక్కరు ఉంటే పిచ్చి దాని వాయి
ఆ
అంతేముంటది మాతోోటి ఎప్పుడైనా గొడవ పెట్టుకున్నా అంతే అంటే అది నువ్వు భలే మాట్లాడ తున్నవ్ ఏందమ్మ అమ్మ గీట్ల అంటానవ్ ఏంది అంటే ఏ ఏడన్నా అమ్మా నేన్ అన్లేదని మళ్ళా మాట మారుతుంది మళ్లా మనం
ఇక లైవ్ లో వాళ్ళు ఇన్నాక ఇప్పుడు ఇంకా లేనిపోని అబద్దాలు ఆడితే ఎట్ల ఉంటది
ఆ మళ్ళ మనం లేవనుకో మనం లేని దృష్టి కా ఎంట్టబడితేక్క వీళ్ళ అట్లా వీళ్ళు ఇట్లా అని ఊ ఉల్లిపాయలు కోయ్ అందుకే నేన్ సపరేట్ మళ్ళ నేన్ కూడా మానె
అంతేగ
ఆ అవును మళ్ళ ఈ వోరా ఒకటే తిప్పుతది ఎండలా ఎండ తెలువదు వా న తెల్వదు ఎండకాలం వా న్
స్తది అసలు ఏమి అన్పీదా
అవును తాపకి ఒకసారి అట్ట పోయి అట్ట తిరిగి వస్తా ఉంటాది ఓ లింగానపురి
ఏమ్మా ఒక్కటే తిరుగుతది ఒక్కటే తిరుగుతది అసలు ఆ తిరుగుడు ఏందో ఏమో
ఒసారి తగ్బిందంటే ఈమె ఒకతున్నది ఎక్కడానికి
ఆ
ఆ వైరాల్ పోయిన ఈమె తిరుగుతాంది
గంతేగ ఇగా
ఆ బార్లు ఇద్దరు ఉన్నారంటే ఒక ఆమె ఐరాజు పోయినంటే ఇంక్కొటి ఊ దేవసాలకు మళ్ళ ఏమయింది పోయి అట్ల రాదా ఆమెడి
మంచినే పోయింది ఓ దరిద్రం పోయిన అలా రామ్ రామ రా రామ రామ్ అంటదిగా
తాగు మంచిగ ఆపరేషన్ చేపించినప్పుడు ఇంట్లో కూర్చినె ఉండాలే
అ ఆఊ ఏమి తిరుగుడాకు ఆ కుంటికాలు వేసుకొని కూడా ఇట్లాండి ఈ ఎంత దూరం నుంచి ఇ ఐట్టేసి ఓజే పక్కుంట పక్కుంట వచ్చేది ఇది వరకు
పాపం వాల్ల కోడల్ ఉండమన్నారట ఫోర్ డేస్ ఏమో నాలుగు రోజులు వాళ్ళ అమ్మోళ్ల ఇంటికాడ పండగాట మీరు ఈన్నే ఉండండి అత్తమ్మా ఉండి వండుకొని తిని పావుండంటే ఉండనని ఇడికొచ్చింది ఒక ఇక్కడ పని మనిషిని పెడతానం పని మనిషిని చూసుకో అంటే వేలేడా పోతయో అనీ ఊడ్చ చళ్ళడానికి పని మనిషిని పెట్టలే ఏం పెట్టుకోలే ఊడ్చ చల్లుకోవడానికి పెట్టుకో అంటే పెట్టుకోకుండా ఆ కాళ్ళ నొప్పుతోటి అదంత ఊద్శుడు చేశుడు అడ్డ తిరిగి సరే పని చేసుకుంటే చేసుకుంది మంచిగ ఇంట్లో కూసోవాలె తినమని చెప్పి పదమూడు వందలు పదిహేను వందల రూపాయల అన్ని సరుకులు పంపిస్తరు వాళ్ళ పిల్లలు అన్ని మురగ పెట్టి దాసీ దాసీ అట్నే ఉంచుతాది మీరు అట్ల తిరగకండి ఎక్కువ తినండి మీకంటే కాళ్ళకి మీద అయితేది కాళ్ళ కొంచం బలం ఉండాలి మీ బేంటి తిన్నదన్నే దేక్ త నేను తినొద్దు అమ్మ నేను తినను చెయ్యను అనన్నది అసలుకే ఇప్పుడు మొదటికే మోసం వచ్చింది మళ్ళా కాలు బాగా వాసి పోయింది రిపోట్లు అన్నీ ఎక్కడ ఎక్కుడకో పంపించిండట మూడు నాలుగు రిపోట్లు
వో
ఆ కాలు కది గడ్డ అయింద అన్నారట మరి ఏమంది ఇంతకు అసలు ఇప్పుడు ఆపరేషన్ చేస్తారా చేయరా వేస్ట్ వేరే దేశానికి పంపిచిర్రంటా రిపోర్ట్లు
మాహా
మరి అది ఏంటే గడ్డ అయిందన్నరట మరి వాళ్ళకి డౌట్ ఉంటది కదా క్యాన్సర్ గడ్డ మరి నార్మల్ గడ్డో తేలవ్వట్లే అంటా డౌట్ వస్తు పేంట
ఎవ్వరం ఆ సరే రా తర్వాత చెప్త
అ
ఆ నువ్వన్న జేయరాదు మరే